హలో హలో బాగున్నావా
ఆ నేను బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నా ఏం చేస్తున్నారు తిన్నారా
తిన్నాము ఇప్పుడే మీరు తిన్నారా
భోం చేసాం ఏం చేస్తున్నారు పని అయిపోయింద
అయిపోయింది ఇప్పుడు ఖాళీ ఉన్నా నువ్వేం తిన్నవు
మేమున్న అన్నం పప్పు
ఆ వంట చేయడం వచ్చా
ఆ వచ్చు మీకొచ్చా
పర్లే కొద్దిగా కొద్దిగా చేస్తాం అట్ పూర్తి రాదు
ఏం ఏం బా చేస్తారు
పర్
పప్పు రైస్
కూరలు పర్ల చేసుకుంటాం
ఓ
చానా రోజుల తర్వాత ఆ ఏమి
మీ ఊర్లో ఏ పండుగలు బాగా చేస్తారూ
మా ఊరిలో మొహరం బాగా చేశారు
మొహరం పండగ మాది మా ఊర్లో బానే చేస్తారు కానీ మొహరం పండుగ మా ఊర్లో తెలియదు నాకు మొహరం ఎలా చేస్త సరే
మొహరం అంటే ఒక పది రోజులు ఉంటది పండుగ అది ఫస్ట్ రోజు మొదటి రోజు మొదలు పెడితే పండగ పదో రోజుకి అంతం అయితుంది పండగ అది
అవు
మొదట ఐదో రోజు పెట్టి మీర పెట్టిని మెరవన చేస్తారు మరి ఏడో రోజు పానకాలన్ని అవి ఉంటుంది ఆ రోజు నైటే స్వామివారిని కూడా ఊరేగింపజేస్తారు ఇంకా మరీ తొమ్మిదో రోజు కూడా పానకాలు ఉంటుంది దాన్ని పెద్ద పానకాలు అంటారు
అ అక్కడ నుంచి తెస్తారు మీరు
అవన్నీ మొదట గుడి ఏర్పాటు చేసింటాం కదా
ఆ
అప్పుడే అన్ని తీ తీసుకొచ్చి పెట్టింటారు అనమాట అవి
ఆహా అంటే ముందు నుండే ఉంటాయ ఆ వస్త్రాలు అవి
ముందు నుంచి కాదు గుడి ఏర్పాటు చేసినప్పుడే అవన్నీ ఉంటాయి మరి కొద్ది కొద్దిగా రోజులు కడిచే కొద్దీ ముక్కుబాటులు ఉండే వాళ్ళు పెడతారన్నమాట అవి
మొహరం కి ప్రత్యేకత
ప్రత్యేకత అంటే పానకము పీర్లు మెరవన చేసేది మీరు ఎక్కటి నుంచి
ఆ
మీరు ప్రస్తుతం ఉండేది ఎక్కడ అంటున్నా హలో
ఆ అదే మేము మీకి దగ్గరలోనే ఉంటాము
ఆ ఎప్పుడు చూడలేదు
మీ స్టడీస్ అయిపోయాయి అన్నారు కదా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు జాబా ల్యాకోకుంటే వర్క్ చూసుకుంటున్నారా
వర్క్ ఇంకా చూసుకుంటున్నా
ఆహా ఏం చెస్ స్తారు అంటే మీరు మీ ఊర్లో ప్రైవేట్ ఎట్ ట్లుందో
అర్థం కాలేదు ఇంకోసారి చెప్తారా
మీ ఊర్లో క్లై మీ ఊర్లో ప్రస్తుతము ఆ వాతావరణం ఎట్లా ఉంది ఆ వాతావరణం ఎలా ఉంది
వాతావరణం అంటే కొద్దిగా ఎండ కాస్తుంది ఈ సాయంకాలం అయితేనే కొంచెం మ్మ్ వర్షంలాగా వాతావరణం చెయ మారిపోతుంది
అవును
హ మీకు ఇష్టమైన ప్లేస్ ఏది
నాకు ఇష్టమైన ప్లేస్ వచ్చేసి ఆ అరుణాచలం
అరణసి ఎందుకు అలా అరుణచలమే
గుడి ప్లేస్ అంటే వాతావరణం కూడా బాగుంటది చాలా ప్రశాంతంగా ఉంటది గుళ్ళ అరుణాచలం ప్రత్యేకత ఏమన్నా చెప్తారా అరుణాచలం ప్రత్యేకత అంటే నాకు తెలియదు కానీ అరుణాచలంలో గుడిలో ప్రశాంతంగా ఉంటది అక్కడ ఉన్నల్లో ఇంగాదు పంచభూతాల్లో ఆయన ఒక లింగం అవుతారమా
హా
ఆయనది గిరి ప్రదక్షిణ చేస్తారు అక్కడ ఆ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల గుళ్ళో మన కోరికలు అనేవి నేరవేరతాయని నమ్మకం ముందీ
అందుకు అరుణాచలం ఇష్టమా
ఆ అరుణాచలం అంటే బాగా ఇష్టం బాగుంటది కదా ప్లేసు అవు
ఆ ఇంకా అరుణాచలం ఒక్కటేనా
ఆ అరుణాచలం ఒక్కటే
ఉమ్ ఎన్నికిల ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి ఇక్కడ మీరు ప్ర ప్రస్తుతం ఉండే దగ్గర నుంచి
నాకి కిలోమీటర్లు అవేమి తెలియదు నాకి కానీ అరుణాచలం గిరి ప్ర్రదక్షిణ అయితే పద్నాలుగు కిలోమీటర్లు అలా ఉంటంది
ఆ పద్నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలా
ఆ చెప్పులు ఉండకూడదు ఏమి ఉండకూడదు కాలీ కాలీ ఉత్త కాలీ ఉత్త కా కాళ్ళతో నడవాలి
అవునా ఎప్పుడైనా నడిచారా మీరు అలా
లేదండి ఇంకా మేము నడవలేదు నడవాలి వెళ్ళలి
ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు
ఫ్రెండ్స్ నా స్నేహితులు ఆ మా ఇంట్లో వాళ్ళతో వెళ్దాం అనుకుంటాన్న
ఆ అంటే ఏ ఎప్పుడు అనుకుంటున్నారు వెళ్ళాలి అని
ఇంకా టైం కుదరట్లే అంటే టైం రావాలి కదా
ఆ సమయం రావాలా
ఆ
ఉమ్ ఇంకేంటి విశేషాలు
మీ మీ ఊర్లో పీర్ల పండుగ వేస్తారంట కదా
కౌంట్ చేస్తారు
అంటే పీర్ల పండకి మీరు వెళ్తున్నారా మరి
వెళ్ళాలి మా స్నేహితులు అంతా కలిసి వెళ్ళాలి అనుకుంటున్నాం
హ
మీరు వస్తారా ఏమైనా
వస్తాం ఎల్లం
ఉ అదే తేదీలు ఇంకా ఏమ అనుకోలేదు తేదీలు ఒక ఖచ్చితమైనప్పుడు చెప్తామండి మేము
ఆహా మాకు తెలిసిన ప్రదేశం వచ్చేసి గూగుట్లో బాగా బాగా చేస్తారు
ఆ అనంతపూర్ జిల్లాలోనే గూగుడు చనా దేవుడు ఆ ఫేమస్ ప్రత్యేకమైంది
గూగుట్ లో మొదలైనయాన్ని న్యూ వార్త వచ్చింది అంటే పండగ మొదలయింది అనేసి
అవునండి మొదల అయింది మేము కూడా నిన్న వెళ్ళేసి వచ్చాము
అవునా
ఆ వెళ్లేసి వచ్చాము రద్దీ ఎక్కువ ఉంది దేవుడు గూగుట్లో దేవుడు బాగుంటాడండి
ఏ ఏ స్వాములు ఉంటారు స్వామి పేరు ఏంటి
సామి పేరు వచ్చేసి కుల్లాయి స్వామి అని ఆయన ఉంటారండి అక్కడ
ఆయన ఒక్కరే ఉంటార
పక్కన వేరే ఇప్పుడు హుసేన్ సామిట్ల ఉంటారు కానీ మెయిన్ ఫేమస్ ఏమం అంటే ఎక్కువ ప్రత్యేకమైన ఆ దేవుడేనండి అక్కడ ఉండేది
ఆయనొక్కడేనా
ఆ ఎక్కువ అతనే అతన్
అతను ఒక్కటే బాగా కొలుస్తారా మీ సై మీ
ఆ అవునండి
ఇంకేంటి
ఇంకేమండి మీరేం చేస్తుంటారంటే ఫ్రీ ఖాళీ సమయంలో
ఏం చేస్తాం తినడం పడుకోవడం
హ్మ్ మీకు ఇష్టమైన స్నేహితురాలు గురించి కొంచెం చెప్పండి
ఇష్టమైన అంటే ఏం లేదు అందరూ ఇష్టమే
అంటే ప్రత్యేకంగా ఒక స్నేహితురాలు లేదా స్నేహితుడు ఉంటారు కదా అలా
అలా ఏం లేరండి
పర్లేదు చెప్పండి